హలో
హలో హాయ్
ఆ ఒక విషయం అడగాలనిపించింది మనం చిన్నప్పుడు చూ చూసే కళలు నిజం నిజ జీవితంలో ఎంత వరకు నెరవేరుతాయనికుంటాం
అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నా నాకునిపించేది ఏమిటంటే కళలు నెరవేరాలంటే మనం ఎంత కష్టపడతామ అనేది ముఖ్యం
అవును కానీ చాలా సార్లు మనం ఒకటి అనుకుంటాము కానీ జీవితం ఇంకొక ఇంకొకలా తీసుకెళ్తుంది కదా
అది నిజమే జీవితం ఎప్పుడు మన ప్లాన్ ప్లాన్ ప్రకారం జరగదు కానీ మనం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి
కళలు మార్చుకోవాల
కళలు మార్చుకోవడం కాదు వాటిని అచీవ్ చేయడానికి మార్గం మార్చుకోవాలి
నైస్ పాయింట్ కానీ కొందరు చాలా పెద్ద డ్రీమ్ పెట్టుకుంటారు అవి రియల్ రియలిస్టిక్ కాకపోతే
డ్రీమ్స్ పెద్దగా ఉండటం తప్పు కాదు కానీ వాటిని చిన్న చిన్న గోల్స్ గా బ్రేక్ చేయాలి
అంటే స్టెప్ బై స్టెప్ యాచలా
ఎగ్జాక్ట్లీ ఒకసారి అన్ని అచీవ్ చేయాలని ప్రయత్నం చేసే ఫ్రస్టేషన్ వస్తుంది
అది నిజం నేను కూడా ఒకప్పుడు చాలా ఎక్స్పీ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకున్నా కానీ రియల్ రియాలిటీ చూ చూసాక కొంచెం డిసప్పాయింట్ అయ్యా
అది కామన్ అందరూ ఆ ఫేస్లో వెల్ వెళ్ళారు కానీ అది మనకి లెసన్స్ నేర్పుతుంది
అంటే ఫెయిల్యూర్ కూడా అవసరం
డెఫినెట్లీ ఫెయిల్యూర్ లేక లేకుండా సక్సెస్ వాల్యూ తెలియదు
ఆ నిజమే కానీ కొన్నిసార్లు కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇతరులతో
అది బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రతి ఒక్కరి ప్రతీ ఒక్కరి జర్నీ వేరు
అయితే మోటివేషన్ ఎలా మెయింటైన్ చేయాలి
సింపుల్ నీ గోల్ గుర్తుపెట్టుకో ఎందుకు స్టార్ట్ చేశావో ఆలోచించు
అది మంచి ఐడియా కానీ డిస్ట్రాక్షన్ చాలా ఉంటుంది
అందుకే డిసిప్లిన్ ముఖ్యం మోటివేషన్ టెంపరరీ డిసిప్లిన్ పర్మనెంట్
అబ్బా డైలీ డైలాగ్ సూపర్
ఆహా కానీ నిజం ప్రతిరోజూ కొంచెం ఎఫర్ట్ పెడితే పెద్ద చేంజ్ వస్తుంది
సరే సరే కాన్ కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ కదా
యస్ కన్సిస్టెన్సీ ఈస్ ది కీ
సరే ఒక లాస్ట్ క్వశ్చన్ నువ్వు నీ రీమాచ్యవ్ అవుతుందని నమ్ముతున్నావా
హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఎందుకంటే నేను ట్రై చేస్తూనే ఉన్నాను
నయిస్ నాకుక్కడ పనిచం కాన్ఫిడెన్స్ వచ్చిందనిపిస్తుంది
అదే కావాలి మన మీద మనకి నమ్మకం ఉంటే ఏదైనా సాధిస్తాం
రాయ క్యాంస్ ఈ కన్ కన్వర్షన్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంది
మనం మనం గోల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా కానీ సటైమ్స్ ఫియర్ కూడా అడ్డుకుంటుంది
అ ఇక్కడ నుంచి మనం ఇద్దరం గోల్స్ గోల్స్ సెట్ చేసుకుని కలిసి వర్క్ చేద్దాం
ఆ డ డల్ మనం గోల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా కానీ సమ్‌టైమ్స్ ఫియర్ కూడా అడ్డుకుంటుంది
అవును ఇియర్ అనేది చాలా పవర్ఫుల్ కానీ అది మన మైండ్లోనే ఉంటుంది ఎక్కువగా
నిజమే నేను చాలా సార్లు ట్రై చేయకుండా ముందు నుంచే వద్దు అనుకుంటాను
అది సెల్ఫ్ డౌట్ మనమే మనల్ని ఆపుకుంటాం
అయితే దాన్ని ఎలా ఓవర్కమ్ చెయాలి
ఫస్ట్ చిన్న చిన్న రిస్క్ తీసుకోవాలి ఒకసారి కాన్ఫిడెన్స్ వస్తే కేర్ తగ్గిపోతుంది
ఆహా అంటే ప్రాక్టీస్ తోనే కదా
ఎక్జాక్ట్లీ ప్రాక్టీస్
కానీ ఒక డౌట్ మన డ్రీమ్స్ కోసం సాక్రిఫైసెస్ చెయ చెయయాల్సిందేనా
ఎస్ కొంత తాప్పు పడు టైమ కంఫర్ట్ స టైమ్స్ రిలేషన్షిప్స్ కూడా ప్యాపరిఫై చేయాల్సి, చేయాలి
అది కాస్త టఫ్ అనిపిస్తుంది
పని వ ఆ వర్తుంటుంది చివరికి నువ్వు అచీవ్ చేసేటప్పుడు, ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది.
అవును కానీ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా
అ అవును ఇంపార్టెంట్ లైఫ్ లో వర్క్ అన్ని బ్యాలెన్స్ చెయ్ చల్
హెల్త్ గురించి చెప్పావు నిజంగా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామ అనిపిస్తుంది
అది బిగ్గెస్ట్ మిస్టేక్ హెల్త్ లేకపోతే ఏ డ్రీమ్ కూడా ఎంజాయ్ చేయలేదు
కరెక్ట్ ఇక్కడ నుంచి నేను డైలీ వర్కౌట్ స్టార్ట్ చేస్తాను
గుడ్ డెసిషన్ చిన్నగా మొదలుపెట్టు మైంటైన్ చెయ్
సరే కోచ్ గారు
ఇంకా ఒక విషయం సోషల్ మీడియా కూడా మనపై ఎఫెక్ట్ చూపిస్తుంది
అది నిజం ఇతరుల లైఫ్ చూసి మన లైఫ్ బోరింగ్గా నినిపిస్తుంది
ఎగ్జాక్ట్లీ కానీ బాలు చూపేది హైలైట్స్ మాత్రమే స్ట్రగుల్స్ కాదు
అంటే కంపారిజన్ అవాయిడ్ చెయ్యాలి కదా
నీ జర్నీ మీద ఫోకస్ పెట్టు
నీతో మాట్లాడితే క్లారిటీ వస్తుంది
థ్యాంక్ యూ కానీ నువ్వు ఆన్సర్ కనుక్కుంటున్నావు
హ ఒక విషయం అర్థమైంది సక్సెస్ అంటే ఒక్క రోజులోనే వచ్చే విషయం కాదు
ఎస్ అది ప్రెసెస్ డైలీ హ్యాబిట్స్ కరెక్ట్ చేస్తాయి
అంటే డిసిప్లిన్ పేషెన్స్ కన్సిస్టెన్సీ ఇవి మెయిన్ కదా
కరెక్ట్ ఇవంటే డ్రీమ్స్ రియాలిటీ అవుతుంది
మన ఫ్యూచర్ లో ఎక్కడుంటామో ఊహించుకుంటున్నావా
అవును నేను ఈమె చేసుకు చేసుకుంటున్నాను మన్ సైలే అమ్మా నాన్లు హ్యాపీగా ఉంటాం అనుకుంటున్నాను
నైస్ ఆ రోజు త్వరగా రావాలి
మనం ఇప్పుడే వర్క్ చేయాలి రావాలి అంటే
దీలో ఒక ప్రోపకాస్టిషియన్ లేదు
అదే స్పెరి
టాంక్ యూ ఈ రోజు కన్వర్జేషన్ లైఫ్ చేంజింగ్ అనిపిస్తుంది
హ్యాపీ టు హార్ట్ దట్ మనమైనా రెగ్యులర్గా మాట్లాడుకుంటే ఇంకా గ్రో అవుతాం
షూర్ ఇక నుంచి వీక్లీ ఒక్కసారి మీట్ అయ్యి డిస్కస్ చేద్దాము
ఓకే డన్